హలో
మేడం బాగున్నారా మేడం
మీ వారు బాన్నారా
బాగున్నా మేడం ఏం చేస్తున్నారు అండి
ఏం లేదు గుడ్ మార్నింగ్ హ్యాపీ శ్రీరామ నవమి
థ్యాంక్ యూ మేడం సేమ్ టు యూ మేడం మేడం మీరు ఏం చేస్తున్నారు ఇవాళ
ఏముందండి ఎమ్లే
లేచారా మేడం
ఆ లేచా
ఇంత పొద్దున లేసారా
అవును
గ్రేట్ మేడమ్ అసలు మీరు ఇంతా పొద్దున లేచరంటే
ఏ ఇగా లెస్థాగా అప్పుడుప్పుడు
అప్పుడప్పుడు
డైలీ లేవం
అవునా మేడం నిద్ర పోయేటోళ్ళు ఇంత పొద్దున లేసి అంటే షాకింగ్
ఆ చెప్పండి
అది మేడం ఏమైందంటే క్కన్ను పెద్ద డ్రీమ్ వచ్చిందన్నమాట
ఏమని
డ్రీమే
ఏం డ్రీమ్ వచ్చింది
ఏం వచ్చిందంటే ఇది ఎవరు మా అత్త గారు మా మామగారు వచ్చేసి ఏంచేస్తారంటే ఒక పెద్ద కారణం నిష్టిచల్ అంటా
అది డ్రీమా
అట్లా అట్లా డ్రీమ్ వచ్చింది అట్లా
అవునా
పెద్ద కార్ గిఫ్ట్ ఇంటే వాళ్ళ కార్ గిఫ్ట్ అయిన వాళ్ళు
అవును డ్రీమే
పట్లేదా అనుకునా అన్నమాట నేను
ఉమ్
అది ఏం చేస్తున్నారు అని చెప్పేసి గురించి ఫోన్ చేసినను మీరు
ఏం లేదేమునది ఎంత పొద్దున్న ఏం చేసాం
ఏంచేస్తారు ఇవాళ కూడా డోర్ కొడుతున్నార ఎవరనా
ఏ లేదు
ఇంకా టైం కాలేదు కావచ్చు. డోర్ పడే టైం.
కాలేదు.
అందుకే డోర్ ఓపెన్ చేసి లైట్ ఇద్దాం తనప్పుడే
అవునా
ఆ
వేస్తాయి
అంటే ఎవరైనా వస్తార వస్తే
ఉహుం ఎవరోతారు కమల్ వాతారా
ఉ
రోజోతర ఒక రోజు అంటే అది వేరు
అదేేదే
లైట్ ఏసిరా
ఆ
మళ్ళీ డోర్ వేసుకున్నారా?
ఎస్
మంచి పని చేశారు.
ఇప్పుడు తెలుస్తది ఏమైతదా అన్నది.
ఏం చేస్తాన్నావ్ ని ఇంకా? ఇంత పొద్దున్నే ఎందుకు లేసిన్రో.
ఇంత పొద్దున్ ఎందుకు లేసినావంటే, ఇట్ల లేసినాం అన్నమాట కొన్ని కొన్ని సార్లు లేవాల్ వోస్తుందట్ల.
అవు చెప్పండి ఇంకా?
ఏందంటే, ఆ డ్రీమ్ లో వాళ్ళు పెద్ద బిల్డింగ్ పెట్టుకున్నరట వాళ్ళు.
అవునా పెద్దదంటే?
ఒక ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టుకున్న అంట.
వామ్మో కట్టే
ఐదు ఫ్లోర్ల బిల్డింగ్. మ్
కలలేం అంత
అదే కలలే గానీ ఏమో అట్ల వచ్చింది నాకి అట్ల కళ అంత పెద్ద కళ వచ్చింది ఆ కళలు వచ్చేసి లేసిన. నాకేత అమ్మయ్య
షాఖైతానవా అయితే వదిలేయ్. నువ్వు షాక్ కావా?
అదె నాకు కారు కొనిచ్చినవ్ అంటే, షాక్ అయిపోఅయినాను ఘోరంగా!
ఆ నువ్వు కొనియ్యలేద
బండి కొనిమంటేనే బాధపడే వీల్లు య కారు కొని ఇచ్చిల్లురా, అన్న పాయింట్ ఆఫీనె షాక్ అయినా.
అవున
మ్
ఏ మీ అమ్మ కొనిత్త అన్నది కదా కారు!
అరే అరే ఇగొ కోనిత్త అని సరిగా ఏ ఆమె కొనిచ్చుడు ఏంది.
ఊ
ఏమో అట్ల రిపేరింగ్ అక్కడ అట్లా వచ్చింది. అక్కడ తోడి ఇట్లా స్టార్ట్ అయి మీకు ఫోన్ చేసి చెప్దాం అన్ చెప్పేసి అనుకున్నా అనమాట
ఏవళ ఒకలు కొని ఎత్తిచిరుతి కాలల్లో
కాన్ ఎడ
మ్
కలలనే ఇచ్చులు. బయట్ ఇంగ లేదని
అంతే బయటిత్తర బయటియ్యరు కాలలోనె ఇత్తరు ఎవరయిన.
అదే అదే అ ఇంకోటి ఏమంటే,
ఇగా కల చూసిన తర్వాత నాకు అనిపించింది. ఏమనిపిచ్చిందంటే నేనే చేసుకున్నా, నేనే కొనుకో కావాలనుకున్న కారు ఒకటి చిన్నది.
కొనుక్కో మరి పైసల్ లేవ
మా మేడం సంపాదితది బానే.
ఇంకేంది, మీ మేడం సంపాదించినంక కడుగు. కార్ కొనుకుంటే ఏంది బస్ కొనుకుంటె ఏంది.
ఏ బస్సు ఎందుకు మళ్ళ బస్సు ఫ్రీగా నడుపుతుండు బయట ఆధార్ కార్డ్ వేసుకుంటున్నారు మీరు లేడీస్ ఆధార్ కార్డు తీసుకొని పో పోతాను
పక్కన వంద రూపాయలు లో నూట యాభై కలుపుకొని నేను పోత అలాంటప్పుడు మీ ఆయన ఎందుకు బస్సులకి మళ్ళ
అంతేనా
ఉమ్ బస్సులు నచ్చయి కూర్చునేవా ఇవన్నీ
అయితే కార్ కొనుకోర్రి మంచి కారు కొనుక్కొలిపోయి. తది
అదే మొత్తం అట్లా అ ఫిక్స్ అయిపోయింది అట్లా
ఫిక్స్ అయిపోయినావా
అ
ఆవు
ఏదోటి చేసి అదే చేసింది చేద్దామనుకుంటున్న ఇగ
ఏం చేద్దాం అనుకుంటున్నావ్. కోతులు ఉన్నట్టు ఉన్నాయి కదా బయట
ఏమో మేడం తెలవదు.
సౌండ్ అయితాంది ఇటు సైడ్
అవునా అసు అసలు ఆ పక్కనే అసలు క ప్లేస్ ఏ ఉండదు కిందికి ఉంటది డౌన్ గా
ఆ ఇటు బాక్ సైడ్ సౌండ్లు వినబడతానయి.
అవునా ఏమి ఎ అంత గోరం ఉన్నాయి ఏముంటా వాడ కోతులు కాని ఆ కోతులో కూడా సర్కస్ జైపీతల్ వాళ్ళతోటి
ఏవరు
చేపిత్త అని రేపిచ్చి రోజు సర్కస్ జెపిస్తారు
అవునా
మనకి అసలు మనమే ఎటు పోతలేము అసలు ఇగా శ్రీరామనవమి అని చెప్పేసి కూడా మనం
అంత గట్టిగా ఆలోచించట్లేదు
మార్ పోతనమ్మ దొంగ ముండా ఎటైనా పోతామా
మనం ఎటు పోతాము ఏం మీరు ఏటు పోతారు నేను ఎటు పోతాను తెలీదు చూడాలి ఏమైతుందో మరి
పోతనే ఓనా అ అంటే నీకు వీలుంటేనే నీకు వీలుంటేనే తీసుకెళ్లండి లేను అని అంతే ఎక్కడైనా దేవుని దయ కాబట్టి ఇంట్లో దండం పెట్టుకొని అట్టే సారిపోతు ఎంతవరయ్యా
ఏం విషయం లేదు కాని మీరు ఏదో ఒక విధంగా ఆలోచించి ఏదో ఒక విధంగా చేద్దామని చెప్పేసి టింగ్ చేసి మాట్లాడి డిసైడ్ అయిన తర్వాత ఒక ప్లాన్ ఒకలిక్ వచ్చిన తర్వాత ఫిక్స్ అయిన తర్వాత ఐ విల్ టెల్ యు ద మేడం
అవునా
బికాస్ ఇట్ ఇస్ ఈవెనింగ్ ఇందా మార్చ్
హ
సో ఈ టైమ్ లో కొంచం ప్రెషర్ ఉంటాయి కాబ తే ఆ ప్రెజరైజర్ మూమెంట్స్ అనేది చూసుకున్న తర్వాత ఫిక్స్ అయిన తర్వాత నేను చెప్తాను
సరే అయితే ఓకే
అట్లా హ్మ్ ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేసినా కూడా మిస్టేక్ చెజుంటాయ్ ఆ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోవాలి కదా
అవునువును
అట్ల సో ఆ పాయింట్ అఫ్ వ్యూ లో దేక్లెంగే సలా అనాలి ఇగ
ఆ అంతే నివిలు
అదే అండ్ ఇంకోటి ఏందంటే ఇవాళ కొంచం మంచి ఫుడ్ తీసుకోవాలి మనం అ
ఎందుకో
స్టీఫిన్ ఇవాళ శ్రీరామనమి కాబట్టి మనం మంచి ఫుడ్ తీసుకోవాలి
ఓకే తీసుకుందాం
ఆ మంచి ఫుడ్ ఏదో ఒకటి మమ్ కొంచెం చూసుకొని తింగ్ చేేసి చేయాలి అన్నమాట
ఓకే ఓకే ఓకే
అట్ల సో ఆయన ఇంకోటి మోర్ ఓవర్ ఆ ఇప్పుడు టైం ఏమో సో నేను ఆ అంటే ఆఫీస్కి వెళ్లి తర్వాత
అ
ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కొంచం పెడి వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వా తర్వాత ఆఫ్టర్ దాట్ ఆ థింగ్ చేసినాకా చూద్దాం అన్నమాట
ఫీల్డ్కి వెళ్తారు కదా మీరు
ఆ చూడాలి మేడం ఏం అయితుందో ఏమో చూడాలి
ఫీల్డ్ కి ఎప్పుడు వెళ్తారు బయటకి ఎప్పుడు తీసుకెళ్తారు
ఏమో మేడం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కి కంప్లీ వర్క్ కి చేసిన తర్వాత కదా దా మితా వారినిష్ చేేయడం మనం అదే మన యా ఫస్ట్లీ ఇస్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ ఎనిథింగ్ సో మీరు అయితే కొన్ని జాగ్రత్త ఉండండి మేడం ఓకే నా
ఓకే
ఓకే బాయ్ మేడం
బాయ్
బాయ్ బాయ్